హలో
హలో
హాయ్ అండి గుడ్ మార్నింగ్
హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు
బావున్ననండి మీర ఎలా ఉన్నారు అండి
ఆ బాగున్నానుండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఊరకనే ఉన్నా మీరేం చేస్తున్నారు
నేను కూడా ఖాళీగానే ఉన్నా అండి తిన్నారా అండి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి కంప్లీట్ అయిపోయింది ఏం తిన్నారు మా పీజీలో ఇడ్లీ చేసారండి
అవునా మేము ఈరోజు వచ్చేసి చపాతి తిన్నామండి
ఓకే
బానే తిన్నారా అండి
ఆ పర్లేదండి బాగ చేస్తారు ఉ ఉ
ఇంకేమండి విశేషాలు
ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకోవాల అనుకుంటున్నారండి
ఆ అదే అండి ఇంకా ఉండేది ఇంకా రేపు అలానే కదా అని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకొని బాగా కొత్త కొత్త బట్టర్లన్నీ తెచ్చుకో పున్నాం భాగం సెలబ్రేట్ చేసుకోవాలిన్ కుంటనం ఎందుకంటే ఫస్ట్ న్యూ ఇయర్ కదా తెలుగు వాళ్ళకి అందు
అవునండి వెంటనే రంజాన్ కూడా వచ్చేసింది సో
అదే రంజాన్ మీరు ఎలా జరుపుకుంటున్నండి రంజాన్ ఫాస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఏమి
అంతా ఓకే అండి బట్ నాకు లోబిపీ ఉందండి సో నేను ఫాస్టింగ్ ఉండ రమ్ లేదు
ఉమ్
బట్ డెఫినెట్ గా ట్రై చేస్తున్నా అండి ఉండాలని ట్రై చేస్తున్నా
అవునులేండి జాగ్రత్త అండి హే బాగా హెల్త్గా ఉండండి ఆ ఫ్రూట్స్ ఎక్కువ తింటానండి ఆయిల్ ఫాస్టింగ్ ఉన్నా కూడా
అవునండి నేను మొన్న రీసెంట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేశాను. వాళ్ళు హాట్ వాటరే ప్రిఫర్ చేయమని చెప్పారు. సో కూల్ వాటర్కు అసలు వెళ్ళకండి ఓన్లీ హాట్ వాటర్ తాగండి.
కానీ కష్టం కదండీ.
కదండి.
అవును కానీ కొంచెం కష్టం కదా అండి. ఎందుకంటే ఎండాకాలం కదా. ఒక అంటే ఈ ఎండకు కాలంలో మరి హాట్ వాటర్ అంటే కొంచెం మనం తాగలేం హెల్త్ కి మంచిదైనా మనం తాగలేం. బట్ అలానే ట్రై చెయండి.
హ్ బట్ ఏంటంటే నాకు అలవాటు అయిపోయిందండి. నాకు హాట్ వాటర్ చాలా బాగా నచ్చింది చాలా బాగా బాగా తాగుతున్నా. నాకు ఇష్టం హార్ట్ వాటర్ అలా అయినా కూడా ఎక్కువ వాటర్ అయినా కూడా మనకి కి బాడీలో వెల్తది కదా ఆ తాగినట్టు ఉండదు
రంజాన్ షాపింగ్ ఎలా జరుగుతుందండి.
రంజాన్ షాపింగ్ అంటే దే ఆ సీరియస్ చెప్పాలంటే నేను నేనున్న ప్లేస్ లోని ఆ సిక్స్ హండ్రెడ్ పెట్టి నేను టాప్ తీసుకున్నాను.
అవునా అవునా అండి.
చాలా బా నా ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసారు అది. అటాప్ ప్ బికాజ్ నా షాపింగ్ చేస్ అతే సెలక్షన్స్ రాదు నాకు. సో నా ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసి స్తారు. అది నేను రీసెంట్గా ఎంటి గా నేనప్పుడు తీసుకొని వెళ్ళాను బట్ మా అక్కకి ఇచ్చానండి స్టిచ్చింగ్ కి ఇచ్చాను.
ఆ అవునులేండి.
స్టిచ్చింగ్ కి ఇచ్చాను సో ఆ వాలు అక్క ఎక్కడో పెట్టి ఎత్తిపెట్టేసిందండి.
ఆ అయ్యో ఇప్పుడు మరి అది కనపడలేదా అండి. ఇప్పుడు అది కనపడట్లేదా అండి
ఆహా లేదండి కనిపించలేదు ఆ అక్కని అడిగాను బ ట్ నేను డెఫినెట్ గా చూస్ స్తాను, ట్రై చేస్తాను అనేసి అన్నారు. బట్ నేను ఎప్పుడు ఇంటికెళ్ళలేది ఎప్పుడు కుట్టించు కుండేది ఎప్పుడు ఎసుకుండేది సో అది అవ్వద్లే చెప్ప పిన్నయ్ నార్మల్ అయిపోయానండి
అయ్యో కష్టం కదండి
అవునండి ఇంకేం చేద్దాం చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అది ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ స్ డ్రెస్ అది నా
ఆ అదే కదా కష్టమైంది అండి వేళ్ళ మరి ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నారు మరి
ఏమందండి నైట్ డ్రెస్సిఇంగ
హా
ఉ
ఇంకేమండి మీరు మేము కంప్లీటెడ్ అయిపోయిందండి ఆల్రెడీ తీసేసుకున్నాను ఒక నైట్ డ్రెస్ కొత్తది తీసుకున్నాను అలానే ఒక డ్రెస్ గుడా తీసుకున్నాను
ఉ
తీసుకోవాలండి ఆ రోజుకి
మీరు ఎలా చేసుకుంటారండి ఉ దది
ఉగాది ఏం లేదండి బాగా పొద్దున్నే లేసి మొటం ఇల్ అంతా నీటిగా క్లీన్ చేసి ఆ అంటే మొత్తం ఇంటికి అంతా పూలతో డెకరేట్ చేసుకొని పూజ చేసుకొని ఎస్పెషలీ ఉగాది పచ్చడి బాగా ఉగాది పచ్చడి చేసుకొని తిని ఆ రోజు అన్ని స్పెషల్స్ చేస్తంది మా అమ్మ అవన్నీ చేసుకొని తిని చేసే లోపల ఇంకా అయిపోతదండి ఇంకా ఆ రోజు పండగ అంటే ఇంగ ఇది బట్ ఆ పీస్ ఫుల్లస్ అనేది అంతా బాగుంటదండి ఫ్రెష్ అంతత ఉంటది
ఆ బాగుంటదండి అలా అయి మీ ఫ్రెడ్స్ ట్రిప్స్ కె లే ఎక్కడ వెళ్ళలేద అండి
ఆ వెళ్ళినామండి బ్యాంగుళూర్ కి మైసూర్కి వెళ్ళినాము
ఓకే
ఊ
కాలేజ్ ట్రీప్ప లేదంటే మీ ఫ్రెండ్స్ ఒకటే వెళ్ళారా అండి
లేదండి కాలేజ్ ట్రిప్ కాలేజ్ ద్వారా పోయినం ఫ్రెండ్స్ తో అయితే కొంచెం కష్టం గదండి అందుకనేసి ఇలా వెెళ్లం మీరు ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్ ఆ చాలా బాగా ఏంజాయ్ జే అవునండి ఫ్రెండ్స్ అంతా ఉన్నాం గదా చాలా బాగ ఎంజాయ్ చేసం
ఊ చెప్పండి
లిగ ఉన్నప్పుడు ఏం చేస్తా ఉంటారండి
నేను జాబ్స్ కు అప్లై చేయడం
ఊ మ్
ఆ లేదు అంటే కొన్ని టైమ్స్ అండి హండ్రెడ్ పర్సెంట్ లో ఆ థర్టీ పర్సెంట్ జాబ్స్ అప్లై చేస్తుంటా ఇంగ రిమైనింగ్ పర్సంటేజ్ తింటానండి
తింటరా అండి అ పీజీలు అంత బాగా పెట్టారండి
ఆహా లేదండి నేను రీసెంట్ గా ఇంటికి వెళ్ళాను చెప్ ప్పాను కదా సో ఇంట్లో అమ్మ లవ్ అనేది అలా ఉంటది ప్రత్ ప్రతి ఒక్కటి పంపిస్తుంటది సో అందుకు అమ్మ పంపిచ్చిన ఫుడ్ ఐటెమ్స్ లో ఒక్కొక్కటి ఒక్కటి తీసుకొని తినేది
ఏం చేస్తాం ఏమి ఈసారి ఏం పంపి అండి
నేను అయితే ఈసారి ఆ టొమాటో పికిల్ తీసుకొచ్చాను రైస్ లోకి సో మన ఫుడ్ పీజీ ఫుడ్ తెలిసినదే కదా అండి ఇంకా మరి లడ్డు అండి అది ఆల్ డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డుస్ లడ్డు చేసిన హెల్దీ ఉంటది ప్లస్ నాకు లో బిపి ఉంది కదా అది రికవర్ అవ్వడానీ అండ్ హెల్దీష్ ఉంది సో దాని వల్ల అది రికవర్ అవ్వడానికి ఈ లడ్డు చేసి పంపించిందండి
ఆహా అవునా నో షుగర ఓన్లీ ద అంటే అది
బెల్ ఆ బెల్లంతో చేసి ఓన్లీ బెల్లంతోనే అది కూడా షుగర్లెస్ బెల్లం
ఓకేఓకే అవునవునా స్ పటిక సంథింగ్ ఏదో ఉంట
అవును అంటే నల్ల బెల్లం తెల్ల బెల్లం అని అంటారు కదా సో అలా అనమాట నాకు ఇష్టమైన ఫుడ్ అంటే చపాతి అండ్ చికెన్ కర్రీ
ఆ బిర్యానీ ఇష్టం లేదండి
యాజ్ ఎ ముస్లిమ్ గా అయితే నేను బిర్యానీ తిని తిని నాకు బోర్ అవుతుందండి బాగా
జమేనండి
మీరు అండి మీకేం ఇష్టం
నాకు బరయని ఎక్కువ ఇష్టంండి ఇంకా ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది కదా ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అన్న
ఆ ఓకే కానీ ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినదండి వేడికి జలు
అవునండి కానీ ఇప్పుడు ఒక సమ్మర్లో ఒక్కటే మా ఇంట్లో వాళ్ళని అల చేసడు తిననికి ఇంకా మిగతా సీజన్స్లో అల చేయరు కాబట్టి ఎంతన్నా ఇ్వడదు దగ్గొచ్చు పడిచమోచ్చిన తిన్నామ అని అనుకుంటద కానీ బట్ కేర్ వేసుకోనిండి అరుగు దని
మనకి ఎంత కేర్ తీసుకున్నా కూడా జరగాల్సిన టైమ్ లో జరుగుతుంది కదంీ ఇంకా ఇంకేంటండి ఏం చేస్తున్నారు మీరు జాబ్ చేస్తున్నారా
అండ్ ఇంకా ఏం లేదు నేను కూడా సేమ్ మీలాగే ఇంకా జాబ్ని సర్చ్ చేసుంటున్నాను
అవునా
అ రోజు అప్లై చేయడం అది మరి రిగ్రెట్ రావడం ఇది అయిపోతుందండి లైఫ్
చాల కష్టంగా ఉందండి ఇప్పుడు జాబ్స్ అంటే
చాలా చాలా చాలా కష్టంగానీ బయట ఇప్పుడు జాబ్స్ రావడానికి
అవునండి ఏం చేస్తుంటారండి ఐ మీన్ నా మీ మీ ఫ్యామిలీ మెంబర్స్
అన్ అండి ఏమి అర్థం కాలేదు
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత మంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అడిగానండి
ఓకే మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం ఉంటామండి మమ్మ హౌస్ వైఫ్ మా నానా బిజినెస్ చేస్తుండే మా తమ్ముడెమో చదువుతున్నా
ఓకే
ఉమ్
మీది జాయింట్ ఫ్యామిలీ కాదా అండి
లేదండి జాయింట్ ఫ్యామిలీ కాదు
అంటే అమ్మమ్మ నానమ్మ అందరూ కలిసి ఉండరా ఓకే
మేము లేనప్పటికీ చిత్త వాళ్ళు లేరనమాట చనిపోయారు
ఓకే
మా మమ్మీ వాళ్ళఫాదర్ ఒకటి నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ఇంకా మిగతా వాళ్ళ అంత నేను లేనప్పటికే చనిపోయారు
ఓకే
ఉన్నింటే కొంచెం బాగుండు అనిపిస్తటది ఒక్కొక్కసారి వేరే వాళ్ళని చూసినప్పుడు బట్ ఇంకేం చెయలేం వాట్ తీగే అంతే హ్మ్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తా ఉంటారండి
మాకు అమ్మమ్మ ఉంది నానమ్మ ఉంది బట్ తాత నానమ్మ సైడ్ అమ్మమ్మ సైడ్ తాత తాత అయితే లేరు ఆ కనీ వా లను సైడ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ లో ఉంటారండి అంటే మేం సపరేట్ గా ఉన్నము అన్మాట బట్ పింక్షన్స్ టైమ్ లో నా బాగా హెల్ప్ అవుతారు వాళ్ళు
హు
పింఛన్ వచ్చిన వెంటనే నేను పీజీలో ఉంటాను కదా ఆ ఒక్కొక్కరు అట్లీస్ట్ నాకు నానమ్మ అయితే అప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇచ్చేది అమ్మమ్మ హండ్రెడ్ రూపీస్ ఇస్తది అంతే అ టూ హండ్రెడ్ తోనే నేను టైమ్స్ స్పె పని జాయాలి అన్నట్టు ఉంటది
ఆ
ఒక్కొక్కసారి పింఛన్ వచ్చి అట్ల అయినా కూడా వేస్ట్ అనిపిస్తుందండి
ఎందుకండి అట్ల
అమౌంట్ అడిగినప్పుడు లేదు దానికి కట్టాలి దీనికి కట్ట తాలి అంత అంటారు ఆ ఏజ్ లో కూడా
ఆ
అందుకు ఇంకా
ఆ ఔనులేండి
ఉమ్
ఇంకేం చేస్తున్నారండి
ఏం లేదండి ఓకే అండి మనం మళ్ళీ మాట్లాడుకుందాం
ఆ సరే
ఓకే అండి బాయ్ అండీ మీతో మాట్లాడడం చాలా బాగా చరే
నాకు కూడా అలానే అనిపించింది
ఓకే అండి బాయ్ అండి టేక్ కేర్
ఆ ఓకే అండి బాయ్ టేక్ కేర్
ఓకే